హలో కాల్ కట్ అయిపోతుందండి.
ఏమో తెలీదు
ఇంకేంటి విశేషాలు
చెప్ ప్పాలి నువ్వే.
మీ సైడ్ వర్షం ఉందా?
వర్షం లేదు
ఆ ఊ హ్మ్
హ్మ్ అవును
బయటెందుకు కూచ్చున్నావ్? చల్లగాలి తోల్తుంది కదా
లో ప్పలా చాలా మంది ఉన్నారు. మంచిగా అనిపిస్తలేదు అందుకని బయ్ టకచ్చ
నేనా ట్రాక్టర్ మీద కూ ర్చున్న
ట్రాక్టర్ మీద అంటే ఇంటిదగ్గరున్నావ నువ్వు? అవునా ఆంటీ వాళ్ళు ఎలా ఉన్నారు మరి?
మంచిగున్నారు.
అవునా మీ ఫ్రెండ్స్
నాకుంది ఒకటే ఫ్రెండు. ఆమ్ ఆమ హాస్టల్లో ఉం ది
హాస్టలో ఉందా?
ఆహ హాలిడేస్ వచ్చినయని ఇంటికొచ్చా. హాలిడేస్ వచ్చినాయని ఇంటికొచ్చా. ఇప్పుడు హాలిడేస్ అయిపోయినాయి కదా హాస్టల్ కెళ్తా నేను గూడా
ఇంట్లో సగం ఇంట్లో ఉంటే సప్లీ పడకుండ ఇంకేం పడతాయ్
మీరు చెప్తున్నారు కదా ఈసారి నుంచి మంచిగా తెచ్చుకుంటలే.
అలా అన్నావ్ మంచిగుంది.
అ
ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా కాస్త హాస్టల్ల్లో కాలేజీలలా ఉంటే తెలుస్తది ఏం జరుగుతుంది అన్నది.
ఆ నాకంటూ ఒక ఫ్రెండ్ ఉంది. తను కూడా తను బాగా చదివిద్ది తను చెప్పిద్ద అని అనుకుంటే తనే ఏమో ఓ గొడవలు పడుతూనే ఉండిద్ది. ఇంకేం చెప్తూ
నువ్వు తన మీద ఎందుకు డిపెండ్ అవ్వాలే నీకు రాద నే ఎం లేదా ఉంది కదా నీదిను నేర్చుకోవాలి.
డం కాదు అది కాదు తనుకే గొడవలు వేడుతుంటే నా బుర్రంతా పాడైపోయే కయ్య ఆలోచించుకుని కూర్చోవల్సి వచ్చిది. ఆమ గొడవలు పడకుండా మంచికి మాట్లాడితే నేను మంచికి మాట్లాడ
నువ్ గొ గొడవలు పడ్డానికి కాదు కదా వెళ్ళింది అలాంటివి పట్టించుకోవద్దు.
చ్చకొద్దంటే తగలరాని చోటుగా తగిలితే మాట్లు పట్టించుకోకుండా ఎట్లుంటారు.
అవునా సరె మరి తంతో చెప్పి చూడు అప్పుడేమె గొడవ పడకుంని ఉండిది.
ఆమె ఎన్ని సార్లు చెప్పినా అదే రిపీట్ చేసి
అవునా
ఊమ్ నేను చూసుకోను స్టిల్ ఒక్కళ్ళతోనే మనం సె ఫ్రెండ్షిప్
చూసుకోను అన్నప్పుడు ఆ ఫ్రెండ్ గురించి పక్కనోలతో డిస్కస్ చెయ్యొద్దు అర్థమైందా.
నేను ఎవరితోని డిస్కస్ చేయలేదు.
ఇప్పుడు నాతో చేస్తున్నావు కదా?
ఓ ఏ జె ఫ్రెండ్ గే అను కోచ్ గదా
కాదు ఆ ఇందెం ఇప్పుడు గొడల్ పడుతూనే ఉంటది. అనిబిస్త్ చేస్తున్నావు కదా
ప్తున్నా కానీ గొడవలు పడిద్ది తను నాకంటూ ఒక ఫ్రెండ్ ఉంది మంచిగా ఉండిద్ది. కానీ దానికి గొడవలు పడుతుంది అని అని చెప్తున్నా నేను అది అద అద్దం చేసుకో అద్దం చేస్ కునే విధానం కరెక్ట్గా లేగ్ పోతె పేడర్ధలు బు ఒస్తయ్.
అవునా.
తిన్న తిన్న నువ్ తిన్. తిన్నావా.
తిన్నాను.
అందరి ఇంటికి ఎళ్లారంట నువ్వెందుకు ఎళ్ళలేదు.
అందరు ఇంటికెళ్లారు నాకు వెళ్ళబు. తవ్వలేదు. వెళ్ళాలనిపించలేదు. ఏమో తెలిదు. వెళ్లాలని లేదు, ఏమైనా రికార్డ్ రాసుకున్నాము ఏదో ఒక నోట్స్ రాసుకున్నాను, రికార్డ్ కంప్లీట్ అయింది, ఒక టే. రాసుకున్నాను, ఆ ఈ రోజు నుంచో రేపటి నుంచో చరువుకుంటాను.
అంటే మీరు బాగా ఉన్నస్థాయి చిఖరం ఎక్కాలి అనుకు.
ఎక్కాలి మరి. ఏం చేయాలి బాగుపడాలంటే, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అంటే. మా పని మనం తీసుకోవాలి గదా.
అవునా.
అవును నీకు తెలీదా అంటే, నువ్వు ఎప్పుడు డిపెండ్ అవుదామనే చూస్తున్నావా.
డిపెండ్ అవుదామని చూడట్లేదు. నాకు తెలియని విషయాలు, తెలుసుకోవాలి అని అని చూస్తా అది. బెండవడం కాదు. అర్థం చేస్తున్న విధానం కరెక్ట్గా ఉండాలే ఎప్పుడైనా సరే. డిపెండ్ అవడం కూడా వరే ఆన. నేను తెలుసుకుంటున్న డి. డిపెన్ డవట్.
అవును అర్బీ ఎగ్జామ్ రాసావంట. ఎలా రాసావ్ మరి.
మంచిగా రాసా నువ్వు కూడా రాసావంట గదా నువ్వెలా రాసావు.
నేను ఏదో ఉమ్. ఏంటిది. పేపర్ ఎలా ఉంటుంద్ది అని రాసాను నీల జాబ్ జాబ్ కొట్టద్దమని రాలేదు.
ద్దామని రాయలేదు నేను ఏదో ఎక్స్పీరియన్స్ అయత అని రాసా
అవునా మరి నేను చెప్పింది కూడా అదే కదా
మీరేమో జాబు అది ఇది అంటున్నారు నాతో కానీ మీరు ఎక్స్పీరియన్స్ కోసం రాశాను నేను ఎలా ఉండిద్దో చూద్దామని రాసాను
అవునా
నాకు తెలీదు లేండి నాకు కొంచెం బుర్ర లేదులేండి
అది నాకెప్పుడో తెలుసులే కానీ మాట్లాడతుంటే అర్థం అయిపోతుంది ఈజీ గా
ఊ అర్థం అయ్యిదిలెండి అవున అండి ఊ
ఇంకేంటి మరి నేనే చెప్పాలా నేనే చెప్పాలంటారా
పాలీ
అవునా
మీ హాస్టల్ లో ఎన్ని ఫ్లోర్స్ ఉండే
మా హాస్టల్లోన
ఉ
హాస్టల్ అంటే ఫ్లో ఫ్లోర్స్ ఉంటేనే హాస్టల
పోతే మీ హాస్ట్లో ఎన్ని అంతస్తులు ఉంటాయి
అలాగా కాదండి ఒక ప్లోర్స్ అంతస్తులు ఉంటేనే హాస్టల్ ఆ
సరే ఏమో నాకు తెలిసి చాలా మంది ఉంటారు కదా అందుకు కానీ ఎన్ని అంతస్తులు ఉంది అని అనను
ఒక ఐదు రూమ్లు ఉన్నా దాని హాస్టలే అంటారు దాంట్లో ఒక ట్వంటీ ట్వంటీ మెంబర్ టెన్ టెన్ మెంబెర్స్ ఉన్నా దాని కూడా హాస్టలే అంటారు అంతస్తులుంటే హాస్టల హాస్టల్
ఊ మీ చదువుకునేవి ఏమి లేవా ఈ రోజు
ఉన్నాయి కానీ నేనే చదువుకోనండి ఇంట్రెస్ట్ లే
అయినా మీరు ఉన్నత శిఖరాల్ని అందుకోవాలి అని అనుకుంటున్నారు కదా
సెమ్ లో కాదు సెమ్ ఎగ్జామ్ లో కాదు
మ్మ్ హ్మ్
ఆ అవును
అవునా
అవును
సరేలేండి
సరేనా
హ్మ్
ఎందుకండి సరే ఇంకేంటి అంటున్నాను నేను కొంచెం కూడా కనికరం లేదా మీకు